ఈ గండి హలో హలో
ఆఫ
చెప్పండి వినపడుతుందా అండి ఇప్పుడు వినిపిస్తుందా
హలో
హలో
హలో
వినిపిస్తుందా హలో వినిపిస్తుందా భుజీ హలో
హలో
వినిపిస్తాంది నాకు నీకు వినిపిస్ హాయండి.
బాగున్నారా?
బాగున్నామండి, మీరు బాగున్నారా?
ఆ బాగున్నామండి. తిన్నారా అండి?
ఆ తిన్నామండి.
ఉమ్, పిల్లలు గిట్ల తిని పాడుక్
మీరు తిన్ ఆ తిని పడుకున్నారండి.
హ్మ్ మేము గుడ్ ఆ మా పిల్లలు ఇంక పడుకోలేదు అండి తిన్నరు గనీ ఆడుకుంటున్నారు.
రోజు లేట్ గనె పడుకుంటారా?
ఆ లేట్గానే పడుకుంటరు చిన్నయనా పడుకునే సరికి టెన్ నైన్ థర్టీ టెన్ అయితది పెద్ద బాబు ఇగ వాని ఇష్టం. ఉమ్
ఉ హు
మీరు? మీ పిల్లలు పడుకుంటారా తొందర్నే? హలో ఉన్నారా? హలో
అచ్చా
ఏంటిదండి?
అవకాపయవచ్చడి, మీకేమన్
మామిడికాయ ప చ్చడా ఏది హలో
వినిపిస్తుందా అండి?
మీ వాయు బ్రేక్ అవుతుందండి.
నాకు మీది క్లార్ ట్టినే వస్తాన్దండి ఇప్పుడు ఓకేనా?
ఆ ఇప్పుడు ఓకే అండి. ఏమో అంట్
ఆవకాయ పచ్చడి గురించి మీకేం, గురించి మీకేమనా తెలుసా?
ఆ తెలుసు తెలుసు ఆ మేమయితే మామిలు కాయలు మంచిగా రౌండ్ ఉన్న కాయ్ కాయలు అవి పుల్ల ఉన్నాయా లేవ అని తెచ్చుకుంటాము తెచ్చుకొని వాటిని ఒక రోజు నాన పెట్టి వాటర్లుఎసి నాననిస్తాం తర్వాత వాటిని తీసి క్లాత్ తోటి తుడిసి నీట్గా వాటి జీడీను అవన్నీ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం అన్ని
అ
కర్జేసి నాక ఆ వా ఉప్పు కారం అల్లం పేస్టు ఎల్లిగ ఎల్లిపాయలు అవన్నీ పట్ ఇచ్చి మెంతం పిండి ఆ వాల పి పిండి ఈ ఇవన్నీ పట్టించి పోపు బెట్టి పచ్చడి పెట్టుకుంటామండి నిల్వ పచ్చడి అయితే అట్లా
మ్మ్
మ్మ్ మామూలుగాన అయితే రో ట్లో దంచుకొని ఉప్పు కారం వెళిపాయ్ అవి కప్పుకొని పొబ్బుకొని తింటామండి మీరు ఇలానే పెడతారా మీరు వేరే ప్రాసెస్ లో పెడతారా
మేము కూడా కొంచెం అలానే పెడతాని అల్లం వేయమండి ఎళ్లిపాయ ముద్దేస్తాం
అదే ఎల్పాయ పేస్ట్ నీ నేను అల్ల ముద్ద అన్న
అంటే అల్లం పచ్చడి కూడా పెడతారు కదా ఆవకాయను సొంతం అల్లం వేసి
కొందరు ఆ ఆళ్లం ఆళ్లం తడు కూడా పెడతారు కానీ అది కూడా టేస్ట్ ఉంటది చాలా
అవును అల్లంపచ్చాడంటురు
మ్మ్
మ్మ్ చెప్పండి ఇ మామిడి పండ్లు తింటారాండి మామిడికాయ సీజన్ లో
ఆ తింటాం అండి మామిడికాయ మోకాలు తింటాం లూజ్ చేసుకుంటాం వాటితోట స్ క్రీమ్లు చేసుకుంటాం చాలా వి దాలుగా ఏసుకని తింటాం అండి
అవునా
మీరు
మేము కూడా అన్ని రకాల యూజ్ చేస్తామండి
పాత కూడా తింటామండి చాలా మ్మ్
మ్మ్ ఎండకాలం స్పెషల్ మామిడి కాయ పూచ్చకాయ కదా
ఆ అవునండి మేము కూడా అవి బాగా తీసుకుంటాం. మీరు ఇంకేం తీసుకుంటారు ఫ్రూట్స్ ఇంకా అమ్ ఏమంటారు థాట్ ట్ ముంజల్ కూడా ఫేమస్యే కదండి సమ్మర్లా
అవునండి మీరు తిన్నరా ఎప్పుడైనా తెలుసా వాటి గురించి
తిన్నానండి ఆ అవి చాలా టేస్టీగా ఉంటాయి. అవి కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కదా. మ్మ్ మ్ మ్మ్
మ్మ్ అవి తిన్నాక తాటి ముంజలను బండ్లక్ గట్టి అందోకట్ట పెట్టి అట్లా కూడా ఆటలు ఆడతారండి. చిన్న పిల్లలు అవునండి ఇప్పుడు అట్లాంటి ఇవేవీ లేవు
చిన్నప్పుడు ఆడుకునేట్ ఓల్ అప్పుడు హ్మ్ హ్మ్ ఇప్పుడు పిల్లలు మొత్తం ప్లాస్టిక్ వాడతా ఉంటరు
అవునండి
ఆ
నిమకాయ్ ప ఎట్లా పెట్టారండి ఇంకా మీరేమన్నా
పెడతామండి నిమ్మకాయ పచ్చడి లో నిమ్మకాయలు వేస్తాం తర్వాత పోపుబెట్టి తినుడు
ఏంటిదో సౌండ్ వస్తుందండి మీ దగ్గర
సో వాటరండి
వాటర్ ఊహూ బాబు బోలు సౌండు ఊహూ గ్రేట్ అండి మీ పిల్లలు దాకా పడుకోలేదండి మా పిల్లలు ఎప్పుడో పడుకున్నారు. వెళ్ళారా పిల్లలు హ్మ్
ఆ
మీకి ఇంట్లో ఇప్పుడు ఉబ్బరిస్తుందా అండి వాతావరణం
కాన్ అ
ఎండాకాలం స్టార్ట్ అయినట్టండి మాకు గుడుబ్బరిస్తాంది హ
సిన మీరు ఏది యూజ్ చేస్తారా హలో హలో హలో హలో లో హలో హలో